హలో
ఆ బాగున్నావా అక్క
ఆ బాగున్నరా నువ్వు బాగున్నావా
ఆ బాగున్న అక్క ఏం చెత్తన్నావ్
ఏం చేయట్లేరా ఖాళీనే ఉన్నా నువ్వేం చెప్తాను
ఏంలే అక్క హాస్పిటల్ నుంచి ఎప్పుడుచ్చినావు
నేనొచ్చి టూ వీక్స్ దాటిందిరా
అవునా
మళ్ళీ ఏదో లాక్ డౌన్ అంటారంట
అవును లాక్ డౌన్ అంటారట అసలు ని మబ్బా ఎలా పెట్రోల్ దొరకనే దొరుకుతుది పెట్రోల్ పెట్రోల్ అండ్ డీజిల్ ఆ మా నాన్న అన్నాడు మా అమ్మ అంటాంది ఇవాళ ఒక్క రోజు చూసి రేపు మా అమ్మ మా నాన్న క్యాన్ తీసుకొని పోయి వెయ్యి రూపాయల పెట్రోల్ కొట్టించుకొని ఇంట్లో పెడతా అన్నాడు
మరిగా దొరకదు కాగా ఫ్యూచర్లా
ఫ్యూచర్ లో అని కాదు ఇప్పుడు ఆడ వార్ జరుగుతుందియా
ఉ
అందుకోసమే ఏమంటరు వారు ఈ ఫస్ట్ వరకు ఆగకపోతే ఏప్రిల్ ఫిఫ్టీన్ నుంచి మనకు ఆక్కడ లాక్ డౌన్
అది ఆగదు ఆగదు అక్క మరి అంత ఘోరంగా జరుగుతందింది అసలు
తాత వచ్చిండు కదా ట్రంప్ తాత
ఇగో ఎల్లనన్న రీల్స్ చూస్తే ట్రంప్ తాత ను ఏసి పడతారు
ట్రంపు తాతదే అంతా మహిమ
ఉ
వాడొచ్చిండ ఇంత ముందు వేరేటోళ్లు ఉండే అప్పుడేం కాకపోయేది ఏం కావాలే అప్పుడు ఆ ఇంకోక ఆయన ఉన్నప్పుడు
ఉ
ఇప్పుడు ట్రంప్ తాత వచ్చేసరికి అన్నీ
మళ్ళా ఇప్పుడు లాక్ డౌన్ పడితే ఇప్పుడు సమ్మర్ వరకు మేబీ పెడితే సమ్మర్ లో పెడతారా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ పెడతారుట్టుంది
కాకపోతే ఏమంటారు తెలుసా ఏ ఏమంటారు బిర్యానీ సెంటర్ మీకు తెలుసా ఎగ్ పఫ్ అంట యాభై రూ ఇరవై ఐదు రూపాయల ఒకటి అంట
అమ్మ పది రూపాలు ఉండే
అమ్మ ను తేవా అంటే అమ్మ యాభై రూపాయలు అయి అంట రెండు
ఓ చికెన్ రైట్ కూడా పెరిగింది కదరా
చికెన్ అసలు నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా మనకి ఫస్ట్ నుంచి తెలంగాణ కు చికెన్ రాదు
ఆ
ఆ
ఓ
ఫస్ట్ నుంచి చికెన్ రాదు తెలంగాణ కి
అయితే ఇప్పుడు ఒక ఆరవి ఐదు కేజీలు తెచ్చుకొని పచ్చడి పెట్టుకోవాలా
ఎందుకంటే వాళ్ళకంటా చికెన్ అ వాళ్ళు కంపెనీ వాళ్ళు ఉన్ టరు గదా ఫారం గిట్లా పెట్టుకున్నోళ్ళు ఉంటారుగా
ఊ
ఆ పే అంటే ఏమంటరు స్టేట్ల పెద్ద పెద్ద ఫారమ్లు ఉంటయ్ గా కోడి ఫారంలు వాళ్ళకంటా ఇంత రేటున్నా అన్న వర్కర్స్ కి ఇత్తలేరంట మనీ
ఓ
వాళ్ రామని స్ట్రైక్ చేత్తాలంటా ఫస్ట్ నుంచీ ఉ చికెన్ ర్ బందు తెలంగాణల అంటారు
ఇదే మంచి ప ఇదే ప ఇదే కరెక్ట్ టైమ్ అని ఇగ వా ళ్ళు గూడా ఇదే టైం అని వాళ్ళు గూడ రెడీగున్నారు ఏదే వర్కర్లు గూడా ఇది బోతే మళ్ళ మనక్ టైం దొర్ కద అని వాళ్ గూడా మంచిగ కరెక్ట్ గ డీల్ చేసుకొని ఉన్నారు
మేము మా నాన్నని పెట్రోల్ కొట్టించుకో అనకపోదుం గానీ ఫస్ట్ నుంచి అంటా అంటే ఇప్పుడు ఏ బండికీ ఎంతుండేది అంతే వోస్తారంట డైలీ లిట్ టర్లు లీటర్ నరా అట్ల బోయరంట
ఓకే ఎక్కడ వరకు బోవల్ల ఆ బండికి ఎంత సరిపోయిద్దో అంతే బో
గంతే పోత్తరట ఇగ మామ పోసుకో ఇంత ముందు అయితే రెండు వందల్ మూడు వందల్ పోపిచ్చేది
ఊ
ఆ
తెచ్చి పెట్టుకోవాలె ఎందుకంటే ఇగ రోజు బోయేటోళ్ళు గదరా
ఆ అందుకోసమే ఇయ్యాల రెండు లీటర్నర బాటిల్ నిండా తెత్తానని అన్నడు
ఊ
ఊ ఇయ్యాల సూత్త కొన్ని సాయంత్రం గూడ అడుగుతా షార్టేజ్ అయితది అన్న అన్ వాళ్ళంటే, రేబ్బోయి క్యాన్ వట్టుకోని వొయ్ తెత్తాంటాండు.
ఆ అటో ఇప్పుడు ఇటు అటు జేసి గ్యాస్ ది ఓపన్ చేసిరు
చెన్నై లైతే అవ్వి చెన్నైలైతే అవ్వి వాటర్ టిన్నులు ఉంటయ్ జూడు
ఉ
ఆ టిన్నులల్ల వట్టుకొచ్చుకుంటారట
ఏంటి పెట్రోలా
ఆ హ్
వో ఊమ్ హు
టిల్లులల్ల ఇట్ల తీసుకొత్తారట గ్యాస్ బండ్లుంటే లైన్ల వెడతారట
వో
మా అక్కోల్లది గ్యాస్ బండే
ఆహా ఇప్పుడు ఇగ వీళ్ళు గూడ ఏం చేత్తారంటే గ్యాస్ ఒళ్లు గినకా కెల్ ఇచ్చేటోళ్ళు గూడా ఎక్కువ రేట్ జె ఈ గుడతా మళ్ళ వీళ్ళు టిప్పు అని అదని ఇదని వీళ్ళు గూడ ఎక్కువ తీసుకుండ్రు
తీసుకుట్రు గాని అసలు ఆడ ఉండాలగా
ఉ మాది
కానీ నిన్నా ఏం అంటిర్రి నిన్న రేవంత్ రెడ్డీ మీటింగ్ బెట్టి ఆయన ఎస్ పి నా ఎవరో ఉంటారుగా ఆయన తోటి చెప్పించింది ఏంటిది తెలుసా తెలంగాణలా ఊ ఏమంటరూ పెట్రోల్ షార్టేజ్ లే అదేం లేదు దూ పెట్రోల్ ఫుల్ ఉందీ ఆ పెట్రోల్ బంక్ ల కాడి కొచ్చి లైన్లలో నిలవడద్దు అని చెప్తారు
కోట్టాలగా మరి
ఊ ఆహా వీళ్ళు ఏం చెప్తారంటే అట్లా నిలబడితే తొందరగా అయిపోతది అని చెప్పి ఇట్లా చెప్తే రారు ఎవరు అని చెప్పి చెప్తారు
ఉ హు
అది అసలైన మేటర్
ఏమైద్దో అసలు ఏందో ఇప్పుడు ఈ లాక్ డౌన్ ఎందుకు మరి దీంట్లో అసలు లాక్ డౌన్ ఎందుకు
లాక్ డౌన్ ఎందుకంటే గ్యాస్ రాట్లేదు కాబట్టీ ఉ కట్టెల పొయ్యి మీద వండాలంటే ఇబ్బంది అయితందట హాస్టల్ వాళ్ళకి
ఆ
పెట్రోలేమో ఈ ఏమంటరు ఆ ఆఫీస్ల గిట్లా పోవడానికి గిట్లా ఆల్రెడీ అక్కడ బంగ్లాదేశ్ గిట్లా అన్నీ లాక్ డౌన్ లు అయినాయిగా
ఇదొక్కటే ఉందిగా మనది
తెలంగాణగా ఏమంటరూ ఇండియా ఒక్కటే ఉందిగా
ఈ ఇండియా గూడా ఏముంది అందరు మూసుకుంటే మనం మూసుకోవాలి
ఇ గంతే
కని బల్లిలా డౌన్టేంట్ అసలు అసలు ఏందో అన్నీ మార్చిల్నే జరుగుతానాయ్ తెలుసా నీకు
అన్నీ మార్చిల్నే జరుగుతానాయ్ మళ్ళీ ఇంకోటి ఎందంటే రీ నిన్నటి నుంచి వాళ్ళు బాగా ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ తీస్తారెవరు ఇది ఎలక్ట్రిక్ స్కూటీలుంటాయి జూడు
హూ
పెట్రోల్ బంక్ లో కడుకొచ్చి అందరికి పిత్తా ఊపి చూపిత్తాలు
ఎందుకంటే అదీ చార్జింగ్ ది కదా
దేనికి పనికి రాదు మాది ఛార్జింగ్ బండి అనే కానీ కరెంట్ గూడా వచ్చిందనుకో సరిపోతది
ఏట్లా ఫ్రీ కరెంట్ బెట్టిరు గదా ఉండాలంటే ఏం లే ఇగా
ఆ
హ్ము
ఇప్పడకే అప్పుడోసారి అప్పుడోసారి దీత్తనే ఉన్నాడు
ఆ
కరంటప్ ఇగ తీత్తనే ఉన్నాడు ఇంగో
అయినా కరెంటు ఈ మధ్యలో బానే పోతాంది వత్తాంది
మా ఇంటి పక్కన పొట్టి పిల్ల ఉందిగా నిన్న వాళ్ళ మామయ కొడుక్కి అన్నం తినిపిత్తనని తీసుకొచ్చింది
హూ
తీసుకొచుకో తీసుకొచ్చినక తినిపిసుకుంట తినిపిసుకుంటాన్నాక అదే అంటరు గుబులు ఏమ తిన్నంత సేపు ఆలోచనలు రావు తిన్నాక అయిపోయినాక పది రోజులకు మళ్ళీ ఆలోచ నాలోతాయి అనుడు అంటంది కదా ఇక్క ఇంగో అందరికి నేను చేయాలా కాని నా గురించి ఎవ్వరు పట్టించుకు టాలేరక్క
అంది ఆ ఆ
అంటారు అయితే నేనన్న కదా హలో నేనన్న కదా! అసల్ ఇయన్నీ ఎందుకే సప్పుడిక మంచ్ ఇగ కోచింగ్కి పోయి వాళ్ళే మంచిగా చదువుకునేదానికన్న ఇవన్న
మ్
మాయ
అయితే ఏమంటంది మరి
నేను ఇప్పుడు పెళ్లి గురించి అనలేదుగా అక్క అంటంది, ఇన్ని రోజులు పాడలేదా అమ్ పిల్లో పెళ్లి, నాకు ఫోన్ కావాలి, నాకు పెళ్ళి కావాలని అని అనలేదా అని నేనన్న.
మ్
ఇంగ సప్పుడు చెత్తలేదు.
మ్ కాదు ఇన్ని రోజులు ఏమి ఎగిరింది నాక్ ఆయనే కావాలి. ఆయననైతేనే చేసుకుంటా అన్నది.
మ్ అదే అంటాందిగ. నా అయ్యో నేనిన్ని రో ఇంత మన్ ది గురించి పట్టించుకుంటాన్నా గాని, నా గురించి ఎవ్వరు పట్టించుకుంటలేరక్క అంటాంది.
కానక్క ఆ పోరి కూడ మళ్ళ ఎట్లా అంటే, ఎంత చేత్తది చెప్పు ఇట్ల పనులు.
అదీ వాళ్ళమ్మకుండాలి.
ఆ ఏంటి అసలు వాళ్లమ్మగాదిగ నేను ఒక పని మనిషి లెక్క వాళ్ళ అమ్మ కూడ అట్టనే చూత్తాందా ఏంది?
ఏమో
వాళ్ళమ్మకన్న అయ్యో నా బిడ్డని ఎందుకు వీళ్ళిట్ట చేత్తారు? ఆ. ఏదో కనీసం సదువిపీ నన్న సదువుపిద్ధం. పనన్న తప్పుతది లేకపోతే, ఎళ్ళనొ ఒక దాంట్లో అన్న ఏద్దాం.
ఆహా అయినా ఎప్పుల్లా వింటలేదు.
వాళ్ళమ్మ కూడ పెళ్లి చేసి పంపితే,
వాళ్ళు అంటారు కదా! నా నా బతికిట్ల ఆగమయింది. నీకు పెళ్ళి ఎందుకు ఇప్పుడే, చదువుకోన అన అంటే చదువుకుంటా చదువుకుంటా అనన్నది. అయితే, ఆ మధ్యలో అప్పుడు ఇంటర్ అయిపోయినంక అన్నాడుగా వాళ్ళ మావయ్య, ఆ కాలేజ్ స్టార్ట్ అయినప్పుడు, కాలేజ్ పొదువ్ గాని మిషన్నే, మిషిన్ ఏమంటారు, మిషన్ నేర్పిత్తాం. నేర్చుకో. నేర్చుకున్నంక, స్టార్ట్ అయినంక కోచింగ్ దగ్గర్లో పోదువు అనన్నారు. అనన్ అనంటే నేనున్నాగో నేను ఆ మరెందుకు చదువుపి త్తరు అసువంటప్పుడు. ఆ. ఎందుకు చెప్పారన అని అన్నది. అన్నంక మళ్ళా సర్లే ఇగ అట్లాంటాది కదా అని మాకాడికి వచ్చి అక్క రండి మిషన్ నేర్ సుకోమంటారక్క అంటే, ఆ అక్క, ఆ అక్క, ఆ సరే అక్క.